చెప్ప
హలో హలో
చెప్పు వినిపిస్తుంద
అరే వినిపిస్తుందా హలో ఇదయా హలో
వినిపిస్తుందా
ఇప్పడిదాకా వినిపించలేదు
ఆ చెప్పు అదే అంటున్నా మధ్ జనం పుట్ట పొడుకుంటుంది అది ఏమి అటు ఇటు ఎటు అంతకుముందంటే అక్కడ ఒగ్గంత ఇక్కడఒగ్గంతె
ఆ
ఇప్పుడు అన్ని అలా
అప్లై చేద్దామా ఆ ఎగ్జామ్ కి
చేద్దాము ఇప్పుడు కొంతసేపు ఆగ అసలు ల్యాప్టాప్ తీసుకెళ్లిందా లేదో కూడా తెలీదు
ఈ రోజు చేసేద్దాం అలా అయినా
చేసేద్దాం నైట్ అయినా చేద్
ఎలాగో నిద్రపోంగా దై ఏల్లగె గదా
ఆ అసలు దానిక్కూడా దాన్ని కూడా ల్యాప్టాప్ ఉందో లేదో తెలిదు మరి తమ్ముడు వెళ్ళాడుగా, మరి ఏనా తీసుకెళ్ళాడో ఏమో అసలు అదైనా దాని సొంతంగా ఎక్కడందో లే అటు ఇటు అటు ఇటు మార్తా ఉన్నారు దాని ల్యాప్టాప్ ని,
తనుల్యాప్టాప్ కొనలేదు వాళ్ళ అన్నయ్య కొనిచ్చాడు కదా బీటెక్ లో
అప్పుడు కొనిచ్చారు గాని తర్వాత అటు ఇటు వాళ్కు అవసరం అయితే తీసుకోవ నోమ్ మళ్ళీ దీనికి వేరేది ఇవ్వడం మరి తమ్ముడే వర్క్ చేత్నాడు అని చెప్పేసి అన్నారు
ఓకే
ఎవరి లాభ తప్పో తెలీదు మన తెలీదు ఇంకా అయన్నీ వర్క్ అయితే చేసాడు మొన్నటి దాకా ఏదో నేర్చుకున్నాడు ఆల అన్న దగ్గెర చూడాలి ఏమో అదైనా చాయన చెయొచ్చులే, ఏం కాదులే ముందు అస్లు ఒకలన్నా అయితే మనం అయినా, యేచ్చు దాన్ని ఒకళ్ళు మాట్లాడుకుంటా ఒకక్క ల్యాప్టాప్ లయినా చేసేయ్ చెన్నై పెట్టుకుని కానీ వెనకాల గైడెన్స్ గా ఒక లటి చెప్పుకుంటా ఉంటే అయిపోద్ది మొన్న మొన్న కూడా ఎగ్జామ్ బానే, ఉంది మొన్న ఇంద అంతా కానీ ఆ క్వశ్చన్లు అంత ఇవ్వకూడదు జనరల్ నాలెడ్జ్,
అట్ల అడక్కూడదు
అసలు అడగడం పోను అడిగాడు, అంటే ఫార్మాలిటీస్ గా ఒక టెన్ క్వశ్చన్స్ లేదా మహ, ట్వంటీ కొషన్ ఫార్ త్రీ క్యూస్షన్స్ దాని మీద ఇస్తే ఎంత తలకాయ నొప్పి
అవును దాని బదులు ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇవని కో కొంచెం ఏదో
అసలు ఏం లేవే మెంటల్ ఎబిలిటీ అన్నాడు మెంటల్ ఎబిలిటీ అన్నాడు ఐ ఎబిలి క్వశ్చన్ ఓకే లాజికల్ గా ఉన్నాయి అవి కొంచెం బాగున్నాయి ఫార్టీ క్వశ్చన్స్ పర్లేదు అనిపించింది కొద్ద్దో గొప్ప చేయగలుగుతుంది చోస్తే క్వశ్చన్ చది తె అసలు జనరల్ నాలెజ్ పిచ్ పిచ్చిపిచ్చిగా ఉన్నాయి క్వశ్చన్స్ అసలు అది ఏదో సంవత్సరంలో ఎవరు ప్ర ఎవరు ప్రెసిడెంట్ అప్పుడెప్పుడో ఏం చేసాడు అసలు ఏంటో ఏంటంటే అడిగాడు క్రికెట్ లో అప్పుడు ఎందువల్ల ఇదయింది అసలు జీకే క్వశ్చన్ ఎంత జనరల్ నాలెడ్జ్ అయినా సరే ఎంత చూసుకున్నా సరే అవ్వదే అవి మనం ఎంత ట్రైనింగ్ క వెళ్ినా ఎక్కడికి వెళ్ిన కూడా వర్కౌట్ అయ్య క్వశ్చన్లు కాద్ ఇవి మన కాలేజీలో ల్యాబ్ లో చేసేవాళ్ళు ఒక ఆయన నీకు గుర్తుందా కంప్యూటర్ ల్యాబ్ లో బ్లాక్గా ఉండేవాళ్ళు నీ గుర్తొచ్చారా హలో